రెండు మంచివి ఉన్నాయే
ఏ నిన్న రెండు పీకలే అవసరం లేదు పెట్టను ఏ పె ఆంటికి అడుగుతుంది పా మనం కూడా క సాయం చేద్దాం పాప మళ్ళీ వద్దాం రేపు హాలిడే రుచితా నాకు
ఎందుకే
ఏమో తెలీదు మెసేజ్ చేసిారు రేపు క్లాసె సస్పెండ్ ఎవరు రాకురు క్లాస్ కని నాకు అదే కావాలి
రెండు బావనే అను ఒకటే రెం ఇయరు
శివాన్ని
పింక్ తీసుకుంటా అందుకే ఆరెంజ్ ఉంది నా దగ్గర ఆల్రెడీ ఇద్దరు దగ్గర చ వచ్చి సపరేట్ అయిపోయినారు
ఈ పీరిడ్స్ ఆ
లేదు ఇట్లాష్టమాట్లా బుగ్గ ఇట్లా బెలూన్ ఇట్లా
ఆ అన్న ఉంటాడు అవునారంటడి వాళ్ళు పైన టెర్రస్ గడిగా అన్నారే
గా అన్నారా
ఆ ఊడిపోయింది ఆ పైన మాది టెర్రస్ దగ్గర కడుగు అనిండు నిన్న ఊడ్చిన్నాం. కడగదాం అనుకునే టైమ్ కి ఆంటీ ఉండి దుమ్ము వస్తుంది అక్కడ మంట పెట్టినారు కదా రేపు కడుగుదాంలే అనింది. హలో ఏమంట రాకాంటీ తలుపు బేడా సురేఖ పెట్టిందట ఆల్రెడి పైపు ఊడిపోయింది కింద ఆ ఏంలే
ఆంటె కడిగేస్తుందా అయితే
దండ హెల్ప్
ఆంటె కడిగేస్తుందా
ఉమ్మ్
మరి ఎప్పటిదాకా ఎందుకు చూసిర్రు మీరు ఇప్పుడే కడిగేస్తే ఐపోతుందిగా
ఇప్పుడే వచ్చీర్రు మే
నీ ఒక కాల్ ఉన్నదన్నవ్ అది మాట్లాడేసా
అయిపోయింది
పూల తోటి మాట్లాడినావ్
ఫోన్ చేసివుంచ మరియు మేల్తోటే మా రూముకత్తి మా
ఎక్స్ ట్రాకాల్స్చ్చ అలా
ఇంకో అమ్మాయితో ఫైవ్ ఏమి మాట్లాడినా టూఏ మాట్లాడినా తొట్టిగ్యాంగ్ ఉంటే నేను ఎల్తా అండి తిన్నాక చార్జింగ్ పెట్టేస్తాడు ఉమ్మ్ ఒకటి ఇంటర్ ఫ్రెండు, ఇంకొకటి నువ్వు పది ఇంకొకటి ఈ యమ్ ఐ ఫిఫ్టీను ఆ సంధ్యయక్కతో త్రీ య్ నీతోటి ఇంకోటి మాట్లాడినా కదా సిక్స్ నైన్టీన్ అయిపోయినాయి ట్వంటీ ఫోర్ ఏమో సంధ్యక్కతో మాట్లాడినా ట్వంటీ టూ ఏమో మా రూమ్ ట్వంటీ టూ అప్పటినుంటి తనకినంటే ఇయానంట
అదే ట్వంటీ కాల్స్ చేయ్యాలిగా
గ్రూపులో హ ట్వంటీ టూ మొత్
అంటే ఇంకా అదే ఇంకా ఎక్స్ట్రా మా ట్లా డితే ఇంకా వస్తుండేనా
లేవు రావు అవే అది వచ్చింది దానంతటాఅదే ట్వంటీ టూ ఆడ్ అయినై ట్వంటీ అయిపోయినంక సబ్మిట్ చేసిన సబ్మిట్ ఫర్ వాలిడేషన్ అని ఉంది గా చేసిన ఆ ట్వంటీ చేసినంక మళ్లి టూ వచ్చినయ్ ఇదేందీ టూ వచ్చినయి సబ్మిట్ కాలేదా అని చూస్తే ట్వంటీ సబ్మిట్ అయ్యాయి ట్వంటీ టూ అని పడింది నీకు ఇప్పుడే తెలిసిందా నువ్వు ఇప్పుడే మెలుకో నేను కూడా చూసిన
ఒయ్ అటు వర్షముంద
లేదు
ఇటు నిన్న ఫుల్ వర్షం పడ్
ఉహు ఎందుకాంటీ కాడగొద్దన్నది మనం కడగలేదు కదా నిన్న కడుగుదామని మనం ఊడ్చినాం కదా అసలు కేర్ చేయకపోతే ఫీల్ అవ్వాలి నిన్న గడదామని తీసినాము ఇందాక కూడా పైపడిగినం కదా అడిగినం కదా అంటే ఫీల్ అయ్యిందా ఎం మరి ఆమె అదెం లేదు గా నేను అడిగిన ఇందకె అని నేను అనుకుంటున్నాను మూవీ కూడా అలాగే నచ్చుతుంది అంతకు మించి డిసర్ కూడా సరేలే
నీది ఇంకో కాలు ఉంది అన్నావు కదా
హలో హలో
హలో హలో
ఇంకెన్ని ఉన్నాయి ఈ కాలు కాక ఇంకెన్ని చేయాలి ఉం హు హు హుఁ
నీది ఇంకో కలుం ఉందని చెప్పినావు కదా మొన్న అయితే
ఉం అన్నదా
అన్నారు ఉం
ఉహుం అవల్రా యారు ప కద మాట్లాడమంటే ఎం మాట్లాడుతరు ఇట్స్ ఒకే నాది అయిపోయింది లై ఇప్పుడు నాకేం అవసరం లేదు నీ
అదే అప్పుడు అవసరం ఉందన్నావు కదా అందుకనే మరి చూద్దాం అన్నట్టు
రిపీటెడ్ రిపీటెడ్ చేసినా ఏమంటే ట్టలేదు అది సిక్స్ చేసినాను నేను
నేను మీ ఫ్రెండ్ కి సెవెన్ చేసిన ఆ సిక్స్ చేసిన సిక్స్ సిక్స్
హ్మ్
ఫ్రెండ్ తోటి సిక్సు, అక్కతోటి ఒకటి, ఏ ఫ్రెండ్ తో టీ రెండు
రెండే జెసినావా
అంటే ఇంకోటి కనెక్ట్ కాలే, అంటే కనెక్ట్ కాలేదు, కట్ అయింది, జీరో మినిట్స్ అని వట్టింది పడ్డది.
రేటింగ్ అయితే అడిగిందిగా,
ఉమ్ అడిగింది
ఉమ్ టాస్క్ ఫినిష్ అయినట్
అదే టు, ఇటు టూ నీ కు ఇప్పుడు దీనితోటి టూ, అక్కకొకటి
అక్క ఒక్కటే చేసినావా
హ నిన్ నిన్నొక్కటే కదా, ఒకటేనా
ఏ అంతస్కి అక్క
అక్క కూడా ఒకటే ఎసిందానుకుంటా
అవునా
హ్మ్ మల్ల మీ ఫ్రెండ్ కు సిక్స్, సిక్స్, వన్, సెవెన్ ఎయిట్, నైన్, టెన్, లెవెన్, నీ దాంతోటి లెవెన్ అంతే,
ఇంగువే ఒక్క నిమిషం ఆగు బ్లూటూత్ పెట్టుకుంటా హలో హలో ఆ ఇప్పుడు చెప్తిగా
అదే నీ దాంతోటి లేవను అన్న
లెవన్, టువెల్, థర్టిన్ ఫోర్టి
ఇదంతా తీసుకొని ఆడియో మొత్తం రికార్డ్ చేసుక కొని ఏం జెసుకుంటారే
జెస్ట్ ఫర్ స్టడీస్ సర్చ్ పర్పస్
సర్చ్ ఫర్ పర్పసా
ఏం సర్చ్, రీసెర్చ్ పర్పసా
హ్మ్
ఆ ఓకే మరి నేమ్స్ ఎత్తోద్దన్నావ్ గదా, మరి ఎందుకు మీ ఫ్రెండ్ నేమ్ తిప్తున్నావు అనుకుంట అన్నారు
అంటే నేను ఫుల్ నేమ్ తీయలేను హాఫ్ నేమే చెప్పిన కదా అని నేన అన్న అంతే
ఎవరమా అన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు.
చెప్పినా కదా యాప్ డౌన్లోడే చెయ్యా మని ఇచ్చిన ఫ్రెండ్కని
అ అమ్మాయ
ఎ లేేదు
ఆ సరే
నన్ను నన్ను అమ్మాయిలు ఎక్కువ నమ్మారు చెప్పాలంటే
ఎలా ట శ్రేా అరే బా
ఇక్కడ అమ్మాయిలు అంతా కొంచెం అట్లా అట్లానే ఉన్నారు. అనుకో
అదే
నా స్కూల్ ఫ్రెండ్ కూడా అట్లా అట్లానే కొంచెం చెప్తా కదా ఎప్పుడు తన గురించి
ఎవరు
మేఘన
ఆ తను క్లోజ్గా ఉంటంది. కదా నీతో
కానీ అట్లా అట్లనే నీ అంతనైతే కాదు
ఉన్నాయా క్లోజ్ ఫ్రెండ్ అంటున్నా నేన్
నేను కూడా అంతే అనుకున్నా
ఏమైంది
ఏ ఉన్నాలే అట్లా అట్లా అంతే
అయిస్త అదిిక అ టైమ్ న మ నిక క స్కూల్ ఫ్రెండ్ అమ్మాయి పూజిత ఉంది కదా స్కూల్ ఫ్రెండ్ యాప్ డౌన్లోడ్ చేసుకో అంటే అయన్నీ నమ్మనే నేను చేసుకోనే అంది.
నేను కూడా అట్లా అంటారనే నేను వాళ్ళక్ వొళ్ళ కీ చెప్పలేదు. వద్దు మనల్ని నమ్మరు ఎట్లాగో మనం నమ్మిన మనం అదే మరి అదే మనం నమ్మేటోళ్ళకి చెప్పినా ఒక రకంగా ఉంటంది. మళ్ళా మనం చెప్పి అల్లు నమ్మకుండా అదే మనం మనం చెప్పి వాళ్ళు నమ్మకుండా చేసుకోలేరునుకో అడ మనం నా వాల్యూ ఏది పోతవే
ఎందుకే నే నిన్న విన్ చామన్ చేసుకోవాలి ఫోర్ చేయలే కట్ చేయి కట్ చేయి టెన్ మినిట్స్ అయింది